అండి
హాయండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారండి
ఆ మేము బాగున్నాం అండి తిన్నారా అండి
ఇంకా లేదండి మీరు తిన్నారండి
తిన్నామండి అయిపోయింది ఇట్టే తినేసి ఇలా వాకింగ్ చేస్తూ ఉన్నామండి
ఏం తిన్నారండి
ఆ మేము ఈరోజు పిజ్జా తిన్నామండి మీరేం తిన్నారు మీరేం స్పెషల్ చేశారు
ఇంకా ఏం చేయలేదండి మమ్మీ వంట చేస్తుంది తినాలి
అవునా అండి
ఏంటో అండి ఎసలి తిన్ తినాలి తినాలి అంటే మేమంతా హోమ్ ఫుడ్ తింటాము అండి ఈ జన్‌రేషన్ లాగా బయట ఫుడ్ పిజ్జాలు, బర్గర్లు తినవండి
ఏం చేయాలండి ఈ మధ్యలో యంటే అప్పుడప్పుడు ఈ జన్‌రేషన్ తగ్గట్టు కూడా ఉండాలి కదా అందుకని
అయినా అంటే ఆ జన్ ఈ జన్‌రేషన్ అనేది చాలా మన జన్‌రేషన్ కి అంటే టూ థౌజండ్ ట్వంటీకిి ఇ ఇప్పుడున్న జెన్ జీ అనే దానికి వోటికి చాలా డిఫరెంట్ వచ్చేసిందండి. అసలు ప్రతీ దాంట్లో ప్ర ప్రతిదాంట్లో డామినేట్ చేసేస్తున్నారండి మనల్ని వాళ్ళు.
కానీ దానివల్ల ఏంటి ఉపయోగం లేదండి చెప్
ఏమిలేదు కానీ, డామినేట్ అనే విషయం తప్ప డామినేట్ చేయడం అన్నది కూడా వాళ్ళ వరకే అండి అది గూడా. స్టడీస్ పరంగా మనోల్లె, మనోల్లె మొత్తం జాబ్స్ పరంగా కష్టాలు‌ పడ్డే పరంగా గాని ఏదైనా తీసుకున్నా మన జన్‌రేషన్ బాగుంటుంది.
ఇప్పట్లో ది ఈ జన్సీయో రావడం వల్ల చాలా మార్పులే వచ్చేసాయండి.
అవునవునవునండి.
ఆ య అస్సలు అంటే ఎలా పోతుందో. అన్ని సౌకర్యాలు కానీ దానివల్ల ఏదైనా లైఫ్ ఉపయోగపడేది ఉందా అంటే కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడ్డవి ఉన్నాయి.
అవునవును ఇప్పుడు మన జనరేషను, మన జనరేషన్ లో ఎలాగంటే ఒళ్ళు దించి పని చేసే వాళ్ళు. ఒళ్ళు వంచి కానీ వాళ్ళు ఇప్పుడు మనం ఫ్లోర్ వాష్ చేయాలన్నా కూడా మన కాలంలో ఎలా ఉండేది మనం ఆ బక్ ఇట్లా వాటర్ పట్టుకొని ఇట్లా ఇట్లా తూడ్చే వాళ్ళం, కానీ వాళ్ళది అదేదో ఆటోమేట్‌ టిగా వచ్చిందిఅది అది తూడ్చేస్తుంది ఇల్లు మొత్తం.
అవునండి.
ఆ ఇలాగ ప్రతి విషయంలో కూడా అండి. ఒకటి, రెండు అని కాదు కాకుండా ప్రత్తి దాంట్లో వాళ్ళు ఎలాగంటే సౌకర్యవంతమైన పనిలు చూసుకుంటరు.
అంటే కష్టపడకుండా ఫలితం ఆశిస్తున్నరు. హ్
ఇలా అయితే కష్టం అయిపోతుందండి, మన మన తతోల్లు, మన అమ్మోళ్ళు. మన ముత్తాతలంతా వన్ ఫిఫ్టీ ఇయర్స్, వన్ టెన్ ఇయర్స్
ఇయర్స్ బతికారు అవునండి. ఇప్పుడు వాళ్ళైతే కనీసం ఒక సిక్స్టీ ఇయర్స్ ఉండడం కూడా కష్టంమయిపోయింది.
అవునా అసలు అండి ఇప్పుడు మన జన్‌రేషన్ ఒకే ఒక ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వస్తావారు అనుకోండి కానీ మనా తర్వాత జన్‌రేషన్ అయితే వాళ్ళు రారండి. ఎందుకంటే మొత్తం బయట ఫుడ్డు, నేను రీసెంట్గా సోషల్ మీడియా చూసేటప్పుడు ఒక న్యూస్ చదివినానండి, ఒక అబ్బాయి కంప్లీట్ ట్గా వాటర్ తాగాడేం మానేశినాడంటండి.
ఎందుకండి.
అ కోక్లు
ఒకే అ హా హా.
వాటర్ తాగడమే మానేశి నాడంటా. చూడండి ఈ జనరేషన్ ఆ ఆ అదే
హ్మ్
ఇలా తాతే షుగర్ వస్తది షుగర్ వస్తే డయాబ్ షుగర్ అనేది వస్తే ఇంకా పోదు ఇంగ
అంతే అవునండి నువెన్ని ఓ ఒక్కసారి వచ్చినప్పుడు అంటే అబ్బా దాన్ని స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు కొంచెం తగ్గిచ్చి నా మనం ఫుడ్ షుగర్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటే ఒక్కే భట్టు అలానే కంటిన్యూగా స్వీట్స్ అలాంటి జ్యూసెస్ అలా తాగితే ఇంకా మనం ఎన్ని చేసినా కానీ అది కంట్రోల్ అవ్వదండి
అదే అండి వాడు అస్సలు వాటర్ తాగడమే మానేసినాడంట అండి అస్సలు తర్వాత హాస్పిటల్ కెళ్ళి చూస్తే రెండు కిడ్నీస్ ఎల్లిపోయినై అంటా
హ
ఆ తర్వాత ప్యారలైజ్ అయిపోయి తర్వాత వాడిని బెడ్ మీద స్ట్రచర్నీ తీసేసుకొని కున్నారంట మొత్తం వాన్నీ
ఓకే
ఆ ఈ వాడికి కరెక్ట్ గా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్ ఉంటంది అంతే అండి మనం చూసుకుంటే
టె లైఫ్ టైమ్
హా
ఇంకా క్యూర్ కాదు అది
అ క్యూర్ కాదు ఎక్కడండి ఇంకా వాళ్ళు ఎక్కడ బతుకుతారు వాళ్ళు
అదే అనే కాదండి జనరేషన్ లో ఫోన్లకు కూడా చాలా అడిక్ట్ అయిపోతున్నారండి పీపుల్ చిన్న చిన్న పిల్లలు గుడా ఫోన్ లేకుంటే అన్నం తినడం లేదు అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు లైఫ్ అనేది ఏన్ టి ఏమి అనేది
ఆ
మనకంటే చెప్పే వాళ్ళు ఉన్నా మనం ఇలా తయారయ్యాము ఇంకా వా ఇప్పుడొచ్చే జన్ జి అంటే ఇంకా చాలా కష్టం హ్మ్
అదే అండి ఇప్పుడు ఏమంటే మనము వెనక్కి పోలేము వాళ్ళు ముందుకు రాలేరు అన్నట్ట అయిపోయింది అంతే మనం అల అలవాటు అయిపోయినమండి మన తాతోళ్ల దగ్గర మనం పెరిగినము పల్లెటూరు వాతావరణంలో పెరిగినాం కాబట్టి
అవునండి
మనము అలవాటు అయిపోతాం ఏ లైఫ్ గాని సిటీ లైఫ్ గాని ఈ పక్క పల్లెటూర్ లైఫ్ గాని వాళ్ళు ఒక్క రోజు పల్లెటూరులో ఉం
ఉండలేరు ఎంత ఏసినా గానీ వాళ్ళు ఉండలేరండి ఒక్క రోజూ అంటే మొన్న రీసెంట్ గానే మా ఫ్యామిలీలో కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు వెళ్ళారు ఇట్లా పల్లెటూరుకిి వాళ్ళ ఒక్క రో జుగుడా ఉండలేకపోయారు అక్కడ ఫోన్ లేకుండా అంటే అక్కడ సిగ్నల్స్ ఏమి ఉండవు అన్నమాట సో ఫోన్ లేక కుండా ఉండడం వాళ్ళకి చాలా కష్టంమయిపోయింది ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి పోదామా మన ఊరికి వెళ్ళిపోదామా అని అడగడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు
అయ్యో మన జనరేషన్ ఎలాగంటే వాతావరణం ఎక్కడుంది ఆ నేచర్ ఎక్కడుంది ఫోన్లు పక్కన పెడదామా ట్రిప్పులకి వెళ్దామన్ నేచర్ ని ఎంజాయ్ చేద్దాం అని ఉంటుంది హ్మ్ కానీ వాళ్ళు డెడ్ ఆపోజిట్ గా ఉన్నారు
ఫుల్ ఆపోజిట్ అండి వాళ్ళకి ఏం తెలియడం లేద్ దు ఏఐ ఉంది అది ఉంది
ఇంకోటి ఏమంటే అండి ఇప్పుడూ మనమూ కూరగాయలు కావాలంటే నడుచుకునెళ్లీ తెస్తామండి
హా
ఎముందులే వాకింగ్ అవుతుందని వాళ్ళు అస్ సలు నడవరండి కొంచెం దూరంకి కూడా బైకు కార్లు వేసుకొ
బైక్ కార్ అనే కదండి ఇప్పుడు వచ్చిండేది కూడా ఇది ఏమంటారు ఆన్లైన్ యాప్స్ చాలా వచ్చేసాయి వాళ్ళకి కనీసం అక్కడ వరకు బయటికి కూడా రాకోకుండానే ఇంటి దగ్గరకి అన్ని ఆర్డర్ పెట్టేసుకుంటారు
ఆ అవునండి
హ్మ్
మొత్తం చాలా వల్గర్ అయి పోయిందండి ఇదైతే అసలు
చాలా మంది చెడిపోతున్నారండి ఇట్లా ఈ జన్జీ వల్ల చాలా వచ్చేసాయి కదా కొత్త కొత్త అప్డేట్స్ అన్ని దాని వల్ల కూడా చాలా ఏ అంటే లైఫ్ అనేది అటు ఇటు కాకుండా అయిపోతుంది
అవునండి అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మన కాలంలో మన అమ్మన్ నాన్నోళ్ళు మా అమ్మమ్మోళ్ళు ఎలా పెంచారంటే మనల్ని అరే వాడు ఇంత బాగా చదువుకున్నాడు నువ్వు అట్లే చదువుకోవలరా అన్నట్టు పెంచినారు వాళ్ళ ఎట్లంటే ఒకరు తప్పు చేస్ తున్నారు ఇద్దరు ఇద్దరు ముగ్గురిని అమ్మాయిలు అబ్బాయిలు మెయింటైన్ చేస్తున్నారు అంటే నేను ఇంకా ఇద్దరిని ఎక్కువ మెయింటైన్ చేస్తాననే రకం అండి వాళ్ళు అవ్ అవునండి
నా మా కళ్ళ ముందరే అండి పక్కన వాళ్ళనే చూస్తూ ఉంటాం కదా చాలా మందిని అలానే అంటే ఆ ఒకరితోనే ఉండరనమాట వాళ్ళు ఒక ముగ్గురు నలుగురిని మెయింటైన్ చేస్ స్తుంటారు అదే ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటున్నారండి ఒక్కరితో లైఫ్ లాంగ్ ఉండాలి అనే దానికంటే ఆ
ఆ
ఎంతమందికి ఎంతమంది ఎక్కువ ఉంటే వాళ్ళు అంత గొప్ప అన్నట్లా ఉన్నారు ఈ జనరేషన్ వాళ్ళు
ఆ ఏంటో అండి అసలు ఫుడ్ కూడా అండి మనము ఇంట్లో చేసిందే ఎక్కువ ఇష్టపడి తింటాం
ఆ అవునండి
కానీ వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా నా వాళ్ళ కొంచెం నచ్చకపోయినా కూడా వాళ్ళు బయటికెళ్ళి తినేస్తారండి
అయినా బయట బయట తింటే వచ్చే చీ సారీ ఇంట్లో చేసుకొని తింటే వచ్చే రుచి బయ్ ట అంతగా ఉండదు కదండి వాళ్ళకి అది ఎప్పుడర్థంమవుతుందో ఏమో
ఆ అంటే ఇప్పుడు మనకు తెలుసు కదండి బయట తింటే ఇట్ల ఉంటుంది బాగోదు ఇట్ల ఇట్ల చేస్తారు అని మనము ఇంట్లో ఫుడ్ తిని పెరిగినోళ్ళము చిన్నప్పడు నుంచి కానీ వాళ్ళలా కాకుండా మొత్తం బయట ఫుడ్ కదండి
ఇప్పుడు ఉండే పేరెంట్స్ కూడా అండి వాళ్ళకి అదే బయట ఫుడ్డే అలవాటు చేస్తున్నారు ఏమన్న అంటే ఇప్పుడుండే ట్రెండ్ కి మనం కూడా మారాలి కదా అని అంటే వాళ్ళు ఇప్పుడు వచ్చే జెన్స్ ఏం చేస్తున్నారంటే మనల్నే మార్చేస్తున్నారన్నమాట
అవును వాళ్ళని చూసి మనోళ్లు కూడా అండి
ఎక్కడైనా వా మనం మనల్ని చూసి వాళ్ళు మారాలి కానీ ఇప్పుడు ఉండె జెన్ దాని వల్ల మనమే మారాల్సి వస్తుంది వాళ్ళక్
అవును ఊ అసలు మొత్తము ఈ ఈ లైఫ్ అనేది వాళ్ళ వల్ల చేంజ్ అయిపోయిందండి మొత్
అవునండి
ఎందుకిట్లయితుందంటే ఈ ఇంటర్నెట్ నెట్ అనేది మళ్ళ సోషల్ మీడియాలో దాన్ని చూసుకొని ఒకరు చేస్తే వాళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకుంటారండి ఇన్ఫ్లుయన్స్ గా తీసుకొని నేను అలా చెయ్యాలి నేను అలా ఉండాలి
ఆ అందరం వాళ్ళలాగా మనమెందుకు ఉండకూడదు అయినీప్పుడు ఇప్పుడుండే డ్రెస్సింగ్ స్టైల్ కి అప్పుడుండే డ్రెస్సింగ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉందండి
ఊ అవునండి మనము ఇంటి లోపల ఏసుకోవడానికి కూడా కొంచం షైగా ఫీల్ అవుతాము వాళ్ళు అలా కాదు అసలు
అదేగా ఇప్పట్లో డ్రెస్సెస్ ఎంత తక్కువ ఉంటే అంతా ఏమంటరు మంచిది లైఫ్ అట్రాక్ట్ ఆ
నన్ను బా చూస్తారు అప్పుడు
ఆ
అనేది మైండ్ లో ఉంటుందండి వాళ్ళకి ఊ నేను చూస్తున్నాను కదండి మా అర్థం కాలేదండి చెప్పండి చెప్పండి
ఈ జనరేషన్ కి తగ్ ఎలా మార్చాలో కూడా అర్థమవ్వట్లేదండి అద్ ఊ
సరే అండి థ్యాంక్స్ అండి మీ సైడ్ నుంచి మంచి సమాచారానందించారు
మీరు కూడా అండి చాలా థ్యాంక్ యూ అండి మీతో మాట్లాడి చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ
ఓకే అండి బాయ్ అండి ఆ
అసలైతయి